హలో హ అండి ఆ బాగున్నామండి మీరు బాన్నార
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నండి పిల్లలు వీట్ల అందరు బాగున్నారా
ఆ అందరం బాగున్నామండి మీరందరు బాగున్నారా
బాన్నాంఅండి
ఉ తిన్నారా అండి ఇప్పుడు
ఇంగ తింలే అండితినాలి
ఆ
ఎన్ని ఎం చెస్తున్న రండి
మేము ఇప్పుడే తిన్నాం ఇక కాల్ చేసి మాట్లాడదాం అని బయటక వచ్చినమండి
మ్
అ
మ్ ఎం చేసస్తున్నార
ఇంకా ఏమనా వర్క్ వెళ్తారా మీరు
ఓకే అంటే ఏముందండి చిన్నగా బయట అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇంట్లోఏదన్నా అంటే చేద్దామని చూస్తున్నాం ట్రై చేస్తుం
ఉహుచేసుకో ఎదనా బజినెసట్ షాపు
అమ్మా బిజినెస్ షాపింగ్కి వెతారా
షాపింగావెళ్తామండి
హ్ ఎక్కడండి అంటే దగ్గర్లో నేనా
ఆ మాకు దగ్గరలోనే ఒక చిన్న సి ఉంటండి మక్ దగ్గ ఎ ల సిటీ ఉంటదండి అఅక్కడి ఎ ల ఇచ్
మ్ మ్అన్నిరీజనబుల్ గానే దొరుకుంది తండి
అన్నిజన్మ ఫేమస్ ఒక షాపింగ్ ఉంటంది
మొన్న ఒక ఒకసారి ఉమ్ మొన్న ఒకసారి మీరు ఇది మెడలపుస్తల తాడుకు సంబంధించింది గోల్డ్ దాని లానే ఉంది నేను చూసాను మీకు
మ్
మీరు సిటీకి వెళ్ళినప్పుడు తెమ్మందాం అనుకున్న మర్చిపోయాను చెబ్దాం అని అనుకు ఉదయా నెమర్చిపోయాను
చె యెలె షాపింగ్
ఉ మళ్ళీ
సేమ్ అట్లా వాయ కదా హండ్రెడ్ రూపీసె అక్క నేను తీసుకున్న అద అయితే
మ్
మ్ ఎలడం ఆ షేడ్ అయిపోయింది నెక్స్ట్ వార్తాన్న
అవునా గ్యారెంటీ ఏం లేద్ కాపోతే
వారెంట్
మ్ హ్
అట్లా మనం ఒక టూ త్రీ తీసుకున్న బెనిఫిట్సె కదా వారంటిది అయితే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్ల ఉన్నాయి గదా
అవును ఒక్కటేసార్ తీసుకుంటే అయ్ పో నువ్వు గుడా
ఆ అట్లనె నేన్ గుడా ఎమట తీసుకుంటె అయిపోవ్ ఆ అదిగ అప్పుడు ఒక సిచువేషన్ అప్పుడే
మ్
ఎట్లుంటదొ ఏమో ఫస్ట్ ఇది వాడాలి గదా అన్నట్టు వచ్చినట్ల ఇప్పుడైతే మంచినె ఉంది గన్ ఈ సరువోయినప్పుడు తీసుక్ పోలె
తీసుకొస్తే నాగ్ గుడా తీస్కరా అరొండిట్కైతే డబ్బులు ఐతె నేనుస్ అనీ తీస్కరా
నేను తీస్కుంటాలే ఎల్దె
వెళ్తారా హల్డేస్ లో
కుంటాన్నవ్
ఎళ్తా అండి వెళ్తా ఇగ ఒక త్రీ మంత్ టూ మంత్స్ వరకు రాను మళ్ళీ ఇగ ఆ అమ్మ వాల్లింటి దగ్గరకే మ్ టూ మంత్స్ వరకి ఇగ మలరాను
అమ్మ బాగానే గట్టి డెసిషన్ తీసుకుంటార్ ఎందుక్ కుమర్
ఇంగ మళ్ళ మధ్యలో పోవాలంటే పోలేన్ గదా అని
పిల్లల హాలిడేస్ కలిసొస్తే అట్నే ఉండొచ్చానా
ఉ ఇక అన్ని అక్కడ పిన్ని వాళ్ళు ఉంటారు దగ్గర్లో అందరినీ కలుపుకోవచ్చు అందరినీ చూసుకోవచ్చు అని అనుకుంటాను
టూ మంత్స్ ఇక్కడ అన్నించి పెట్టుకొని పోయి ఉంటారా మీరు
ఏ తప్పదు కదా
లేకపోతే ఫ్యామిలీ మొత్తం జెండత్తారంటే ఓకే
డి తిడుేయం లేదు
అంతేగాని మీరొక్కరు పోయి ఇటుకి మంచిసుుంటు తంటారంటే ఇక ఇది కళ మీరు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్న డే ఎక్కువ
అంతే లేదు కాని ఈసారి నేను గట్టిగా తీసుకున్నా పోదాము అని బ
ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే సరే ఉన్నా ఒకటి
అయికా అట్లనే కాల్ సర్జరీ అని చెప్పిన కదా అది చేయించుకుందాము అని అనుకుంటున్నా ఒకవేళ అయి
అట్లా జయించకుడా కాలుషస్త సది టైమ్ నికు
అ అదే చూస్తాను
ఏ
హ
పిల్లల హాలిడేస్ ఉంటే ఇంటికాడు ఉండ చమవాలి ఇంటి దగ్గర ఇ సర్జరీ కంప్లీట్ అయితది కానీ పిల్లలు చిన్నగాన్నప్పుడే చేయించుకో మళ్ళా పెద్దగాైనాక మనకు ముందే
అవును ఇంటి దగ్గర ఉన్నానంటే ఉండలే
కూడుదోలు ఇంటికి కాడాలని మరి జరిగేదు అసలే
అవును
మ్ ఇ ఇప్పుడైతే కొ చిన్న పిల్లలు కాబట్టి అంత ఏమ అనిపయదు కాని
మ్
ఎవరు చనిపోయార మీరు వెళ్ళలేదాండి
నే నేను వెళ్ళలేదు మా ఆయన ఎల్లిండు
ఆహా
ఏమిల్తా అనిట్టె వ లేశా
నెనదే అన్ కున్నా మీరోజు న్వాడికి వెళ్ళా నేను, వెళ్తే అక్ అక్కడ క్కనుండి అంటాన్ తోట ఎట్టపోయింది కాదు ఈరోజు అని
ఎవలుంటాళ్ళు మేడ బ
ఆ మేడం
ఇవ్ ఎ
బ అయితే అవునా ఎప్పన్నుంచి పోతాన్ని
ఉ
అయినా నీకు లెవ్ గ ఇచ్చేటి ఎగ్స్ గిట్ల రా
ఏమి ఇయట్లేదు ఇప్పుడు టెన్ డేస్ ఐతాంది, ఇచ్చిన స్కూల్ పోక
ఆహా
ఆమె గుడ ఇయ్యలేదు ఏమి ఇయ్యలే నిన్న పోతే నిన్న ఎగ్గిచ్చిందంతే, ఇగ ఈ రోజు ఊరి కి వే
ఆ
ఇంగె చూడాల ఇస్తదొ, ఇయ్యదొ ఇయ్యకున్నా కూడా నేను అడుగొద్దని
ఈ రోజు ఎళ్ళిన నేను ఎళ్ళి తీసుకొచ్చ్న
ఉ
ఇస్తా రాండి అని గ్రూప్ లో మెసేజ్ చేసింది కదా.
త్తం ప్లేస్ కూడా ఇస్తానాన్నది నిన్న పోతే అయ్యన్నో వెెట్టిందన దొర క్కలేదని మళ్ళా సప్పుడై కూకుంది.
ఆహ అయ్యే ఎగ్సే ఇచ్చింది బాలమృ తేంగా ఫస్ట్ కే ఇస్తదిగా
ఆ అది కాదు ఇప్పుడు
నాప్లస్ వచ్చిన్నొళ్ళక వీక్ ఉన్నొళ్ళకి ప్లస్ వచ్చ్నాయండి ఇప్పుర్ టూ టూ ప్యాకెసు చ్చినంటగా
ఉ టూ టూ ప్యాకిట్స్ పదిహేను రోల్లకు రెండు ప్యాకి, ఉ తింటది ఒకొ ఒకసారి తింటది గాని మో
మోషన్స్ అయితే కదా అది
అదే ఆలోచిస్తున్నా ఎట్లా అని మ్
మాకు అ మాకు ఇద్ద వాళ్ళంటే ఉండి ఎం చేయరు
మ్ అదికద క
పాల్ తగడు
హ
ఓ ఎగ దనా
ఆ
మాకు పెద్దంతట ఉంది సిరాజ చిన్నకి ఓ మన్న ఫుల్ ఫివర్ ఈ రోజు కొంచెం లేచ ఆడుత
మొన్న హాస్పిటల్ తెలినటునస్
న హాస్పిటల్ పెద్ద ఉంగర వేసి వస్తున్నారు మీరు మార్నింగ్ అడి పోతారు కదా రజు వంగరవ
ఏ రోజు అది సంండే రోజ మంగళవారంమా హ
ఏ డైలీ కడతానా రాండమ్మా అని చెప్పిండు
ఆ కడతాడు ఉంటాగాని ఇంకా మనకు కొంచెం సెంటిమెంట్ ఉంటది కదా
అయితే నేను ఉండి అడిగిన ఇట్లా అ కదా సార్ అయితే లేదు లేదు నేను రాసి చేయమంటార నేను చదివేమను కరెక్ట్ అయితే చాలు ఏమ కూడా సంబంధం లేదమ్మా అన్నాడు
ఆ
ఇక అట్లా సరేలే ఆయన అంటే ఇట్టాంగాదా అనేేషి వెలినా
అ
మరి మరి దారుణంగా ఉండేవాడు మళ్ళా సందులు ముదురుతాయి మళ్ళా బేస్తారం సండే దాని కాగుత అని ఇక ముదిరినాక అప్పుడు ఎందుకులే వచ్చింది చిన్నప్పుడు చూయిించుకుంటూ అయిపోతుది కాగాని వెళ్ళిన తీసుకొని
ఉ
తీసుకొని వెళ్ళి కట్టించుకొని వచ్చిన ముందు రోజు హాస్పిటల్ తెస్కపోయిన మండే రోజే మండే ఈవినింగ్ హస్పిటల్ తీసుకెళ్లిన ఆ వనకి సిరపులు పోస్ తే ఏమయితందీ వంతింగ్స్ అయితానే
ఎషీ ఆ నంజుగిట్ల ఉన్నది ఏమో చూడకపోయినవ్
నంజు ఏం లేదన్న డాక్టర్ చూసి
ఆ హాస్పిటల్ గుడెల్ వచ్చిలు అటనే
ఆ ఏళ్లిన హాస్పిటల్కిళ్తే డాక్టర్ చూసి నంజుగిట్లే ఏంలేదనీ సిరపుల్ రా సిండు మామూలు వైరల్ ఫీవర్ఎలే అమ్మా అని కానీ వాడు ఏం తాగాక అట్లా బాగా అయింది
వీక్ అయిపోతారు ఎట్లా అంటే ఇక వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతారు
ఫస్ట్ మెయిన్ తిండి తినకప్ పోడం వళ్ళా
హ్మ్ ఏ పిల్లలు ఎప్పుడూ పెద్దగా అవుతారు ఎప్పుడు తిండి అలవాటు పడతారు అంతమైత పెద్ద మే ఆ వాళ్ళ అట్లా అనిపితాం అమ్మ అప్పుడే సంవత్సరాల వచ్చిళ్లా అనిపిత్తంది
ఆ
చూస్తే చిన్నగా ఉన్నారు పెద్దగా కావాల ఎప్పుడు పెరుగు
ఆ ఒకోసారి మనకు వర్క్ కనిపించినప్పుడే తొందర పెరుగుత అయిపోగా అనిపిస్తుంది
ఏదైనా వర్క ఉంటే పిల్లలు డిస్టర్బ్ చేయ యాకుంట ఉందురు కదా అని మళ్ళ అనిపిస్తాది కానీ ఏట్లనో ఇగ ఎటు ఆలోచించుకున్నా
అ కనీ అప్పుడే పెద్దగాయిపోతారాని మల్ల అనిపిస్తుంది
ఉ ఏం పెద్దగైనా అన్ని బరువుబాధ్యతలు పెరుగుతనే ఉంటయి మనకైనా కానీ ఈ సారి మాత్రం వెల్ అదే ఒకవేళ సిటీకి ఎళ్తే అవి రెండు దీసుకురా నాకు అప్పుడు ఎన్ని మంత్స్ వచ్చింది అది మీకు
టూ మంత్సొ త్రీ మంత్సొ వచ్చి దిన్ని యుజ్ జే
అవునా
ఆ
ఆ అట్లా అంటే మూడు వందల మూడైనా తీసుకొచ్చులే నష్టమేం లేదు
ఆ కదా ఇవి వారెంటి దెలుసా నేను తీసుకున్నా ఆమ కాడ త్రీ ఫిఫ్ ఫిఫ్టి బెట్టి ఊర్లోకి వస్తది జూడు ఆమకాడ దీసుకుంటే ఏముంది ఊకనే కలర్ పోయింది మళ్ దురదద్
ఊ కొన్ని పాడయ్యాయ్ అది నువ్వు అంతకు ముందు దీసుకున్నది మంచిగున్నది
ఉ ఇగ వామ్మో వలగవేషింది అంతా
బాట అది
నేను ఆ సిటీలో తీసుకుని అళ్ళి ఇప్పుడు ఏసుకుంటాన్న ఎందుకు దీసినామ ఇది అండ్రెడ్ రు రుపీషే కొంచెం కలర్ షేడ్ అయినట్టు అని తీసినా గానీ మంచినే ఉంది ఇది
కొన్ని ఉంటే అదె దాని మె బట్టల్ని బట్టి ఉంటది
ఆ
సరేలేండి మరి ఉ ఓకే
ఆ